హల హాయిరా బాగున్నావా
బయ్
ఏం చేస్తున్నా
ఇవు ఇప్పుడే తింటున్నా
నయ్య నువ్వు ఇన్నలేదా
తిన్నా టైం తప్పింది
సెకండ్ టైమ్ మధ్యాహ్న భోజనమా
ఆ మధ్యాహ్న భోజనం
మరి అంత లేట్ అయితే ఎలా చెప్పు నైట్ మళ్ళీ అరగతదా మళ్ళీ నైట్ ఎయిట్ వరకు తింటవ టెన్ అయితద
ఇస్తా అతే
నైట్ ఎన్ని గంటల వరకు తింటావ్ మళ్ళీ
నైన్ వర తిందా
ఏం కర్రీ వండారు
నిన్న కొంచెం ఫిష్ ఉండే అది ఉంది వంకాయ కర్రీ ఉంది మాడకాయ్ పచ్చడి ఉంది ఇంకా చింతపండు పచ్చడు ఉంది
ఆ అన్ని కూరలా
అదొక్కటి అదొక్కటి అదొక్కటి
అ అ కద దానితో కొంచెం దీంతో కొంచెం
ఆ కొ వస్తా
అయినా కర్రీస్ ఉన్నా గాని మళ్ళీ ఏదో ఒక వెళ్ అయితే ఏదైనా పచ్చడితో తింటే బాగుండు అనిపిస్తది దీంతోటి దాంతో క కొంచం దీంతో కొంచం దీంతో కొంచం
ఉ వెరైటిగా
తీస్తది
మళ్ళీ కొంచం పెరుగుండాలి
ఆ మళ్ళీ పప్పు ఉండాలి కంపల్సరీ రోజు పప్పు ఉండాలి
పప్ప అంటె గుర్తు వస్తుంది నేను ఒక రోజు పెళ్ళికి వెళ్ళిన వెళ్తే నాన్ వెెజ్ ఎల్లు పప్పు వేస్తాను నాన్ వెజ్ వాళ్ళకి పప్పు వేయరాదండి నాకు ఏం తిన్నా కూడా కొంచెం పప్పు తింటే సాటిస్ఫాక్షన్ అయితది పోయిండి అంటే నాన్ వెజ్ వాళ్ళకి పప్పు ఏయ్యరమ్మా అంటారు అయ్యో కొంచెమేరా కొంచెమేరాని రిక్వెస్ట్ చేసుకొని మరీ చేప్పించుకున్నా
ఆ ఫంక్షన్ అంతే ఇ అహా వెయ్యరని జోగ్గా అంటున్నాడు
నిజమే
నిజమేనా జోగ్ కావచ్చ అనుకుంటున్నా
పెళ్ళిలో
పెళ్ళిలో అమ్మ మీరు ఆ ఆ అంటే కర్రీస్ అయి కర్రీస్ అయిపోయినాయా
బ
కర్రీస్ అయిపోయినాయని అది అది ఎయించుకున్నాం అన్నడు
ఇంత మందా పా ఏదో పాలక్ పన్నీర్ లాగా అవిమ వచ్చేసిందు కర్రీ అది కూడా బాగుంది ఫస్ట్ టైం తిన్నా నేను
అంటె ఇంతకుముందు ఏం లేద అండి
మీర ఎప్పుడైన ట్రై చేసిండ్ల అట్ల
మొత్తము ఏయండి ఉమ్ బా టేస్ట్ బాగుంటదట టేస్ట్ బాగుంటదట
ఊమ్ బాగుంటది బాగున్నది కూడ
మళ్లీ అంతం ఇసుకోనే కాని మనకు పస ఇస్తనే ఉంటంది ఇంట్లో పని బయట ఆటు ఎల్లు చేసుకునేసరికి అయిపోతుంది
అర్ధం కాలే
ఆహా అన్నీ చేస్కో మాకు అన్నీ చేస్కోన కుదురు లె
ఊమ్
వీలు కాదు కద ఒకటి రెండు వేసుకుంటాం అది చేసుకునే సరికి ఇంక టైం పడుత్ ఉంటది మళ్ళ మనం చేసే పని అలాగనే ఉంటది ఇంట్ల పని మల్ల పొద్దున్న బాక్స్ అందాలే కద అబ్బాయికి
కొంచెం గట్టిగ మాట్లాడండి ఇనిపిస్తలేదు
మళ్ళీ పొద్దున్నే బాక్స్ అందాలి కద అబ్బాయి ఎనిమిది గంటల వరకు అన్ని చేసుకునేసరికి సరిపోదు చేస్తే సాయంత్రం వరకయిన చేస్ కోవాలె మార్నింగ్ అంటె కుదరట్లేదు ఒకటి ఒక కర్రీ ఒక కర్రీ అండేసరికి టిఫిన్ చేసి ఉమ్ కర్రి వండి అన్నం వండి ఆ మళ్ళీ ఆ టిఫిన్ దినిపించి బాక్స్ పెట్టే వరకే ఆ వ్యాన్ టైం అయిపోతుంది
ఎవరైన పెద్దోళ్ళు ఇంట్లో ఉంటె అది వేరుంటది కొంచెం ధైర్యం మనం ఎటన్న వెళ్లేసరికి వాళ్లు చేస్తర్లే అనే ఉద్దేశం
ఆ ధైర్యము ఏ పని కాకుండ వాళ్ళు కూడ కొన్ని కొన్ని పనులు చెప్తా ఉంటరు కద నేర్పించడం కూడ ఈ పని చేసుకో ఇట్ల అయితే బాగుంటది అని చెప్ పెద్దవాళ్లు ఉంటేనే ఇల్లు బాగుంటది అట్ల పెద్దవాళ్ళ ఉంటేనే ఇగ అంతే
ఏం చేస్తం అంతే ఇక
అవును ఇంటర్నెట్ కెళ్ళి అచ్చినవ ఎందుకు ఏమైన అప్లై చేస్తున్నర
అక్క కూతుర్దీ గ్యాప్ స గ్యాప్ సర్టిఫికేట్ పైన సైన్ చేయించడం
అమ్మ ఎవరు పెద్దామెన
చిన్నామెకే
మీ చిన్నామె ఏం చదువుతుంది
బీటెక్
హన్మకొండ లో జాబ్ చేస్తుంద ఇక్కడ ఇక్కడేన సిటీ లోన ఎక్కడ జాయిన్ చేసారు
సిటి లో
బాగ చదువుతద ఆ అమ్మాయి
సరే
పేరెంట్స్ ఏళ్లి జాయిన్ చేసి వచ్చిలా
జాయిన్ చేయడం
మన అంటే ఆమె ఇష్ట ప్రకారంగా తీసుకుంటా అన్నదా లేకుంటే మీరే తీసుకోమని ఫోర్స్ చేసారా
లేదు లేదు తనిష్టమే
అదె పిల్లలు వాళ్ళలకు నచ్చిందే చదివితే బాగుంటది మేం చెప్ చెప్పింది అయితే మీరు చెప్పింది చదివినాక మా ఇష్టం ఏముంటుంది అంటున్నారు అంటే వాళ్ళకు నచ్చింది చదివితే మేము చదవగలుగుతాం ఈజీ ఉంటది మాకు మీరు చెప్పింది మాకు నచ్చినా నచ్చకుంన్న అట్లా చదవడం బాగుండదు కదా ఆ ఆ మాకు సాటిస్ఫై కావద్దా అంటే మాకు నచ్చిందే చదివి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మేము ఏ మంచి పొజిషన్ త ఉంటాం కావచ్చు ఇప్పుడు మీరు ఇవి చదవండి అంటే ఆ అమ్మ మా అమ్మోలు ఇదే చదవమన్నారు అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు తప్ప తప్పనిసరిగా చదువుతానా అనుకునేటట్టు చదువుతున్నారు పిల్లలు ఆ అందుకోసమే వాళ్ళకి నచ్చింది చదివించాల మనం
ఇప్పుడు అంతా ఏం ఏంటి అంటే పిల్లలు ఒకరిని చూసి ఒకరు విషయంలో కూడా ఒకరిని చూసి ఒకరు తయారవుతాన్లు అబ్బో నయను ఇది చదవాలంటే నేను కూడా ఇదే చదువుకుంటా నాకు నచ్చింది అనుకుంటన్లు
వాళ్ళు లైక్ చేసుకుంటారు
ఇంగ ఏమ్ ఏమంటారు వాళ్ళకి కూడా నేను ఇది చదువుతనే బాగుంటది నాకు ఇదే ఈజీ ఉంటంది తెలుస్తది కదా వాళ్ళక్ సబ్జెక్ట్స్ అనేవి చదువుతంటే
పెళ్లికొల్లు ఎల్ ఇందకనే మీరు వెళ్ళలే
నేను వెళ్ళలేదు బావ ఎల్లి వచ్చిండు ఈ బావ ఎల్లె సరికే మ్యారేజ్ అయిపోయిందటా
వాస్తవిని రెడీ చేేసింది సా డుమ్మి సాహితి
ఉమ్ వెళ్ళొచ్ వాళ్ళు వెళ్ళొచ్చారా
వాళ్ళు వేళ్ళు వచ్చారు సమత వాళ్ళు అత్తయ్య
ఆ
వాళ్ళందరిని రెడీ చేసిందట ఆమె
అవునా మళ్ళొచ్చిందా వాళ్ళందరూ
చెర
అయితే ఈ పొద్దున్నే అసలు ఎనిమిది గంటల వరకే మ్యారీజ్ అయిపోయిందట
ఉమ్
అంటే టైం ముహూర్తం ఆ టైంకే కావచ్చు ఆ ఎనిమిది గంటల వరకే వీళ్ళందరు ఎళ్ళి సరికి మ్యారేజ్ అయిపోయిందట ఆ మ్యారేజ్ అయిపోయింది ఇగ ఇతను ఏం చేసిండు బాబాయ్
ఆ చెప్పిండు గానీ ఆ టైమ్ లో మనకి వాటర్ పడుతున్నాము కొంచెం వి దకుంటాం పనులు కాలేదు ఎట్లా వెళ్తాం ఇక
అంటే వెళ్ళలే మీరు
హూ
వెళ్లలేదా మీరు
వెళ్లలే
అవునా మేము వెళ్ళొచ్చిం వెళ్ళొచ్చిండు మామ వెళ్ళొచ్చి నాకు వేరే పని ఉంటే నేను మాకు మీటింగ్ ఉంటే నేను వెళ్ళొచ్చే వరకే పోయి వచ్చిందట ఏమైంది అంటే లేదు భోజనం తీసి వచ్చినా ఎళ్ళోసరికి మ్యారేజ్ అయిపోయింది చేసి వచ్చిన పిల్ల పిల్లగాని చూసిన ఫోటో దిగిందట వచ్చి చేసిండట అంత తొందర అయింది మరి ఎవ్వరు జనాలు లేరట మరే అయ్యేటప్పుడు ముహూర్తం చూసుకున్నట్టున్నారు వాళ్ళు
వెళ్లి కూతురుది పట్టు సారీ కూడా కాదు
అమ్ముతారు ఏమైనై అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకి వీళ్ళమ్మ వాళ్ళకి ఇష్టమేనా
ఏమో మనకుతెలీదు
ఆ వీళ్ళిద్దర అనుకొని చేసుకుంటున్నారు కదా వీళ్ళ అమ్మకి ఇష్టం లేదంట కదా అమ్మాయి సైడ్ వాళ్ళకి
ఉ
అ సైడ్ సైడ్ వల్ల ఇష్టం లేదంట కాకదా అబ్బాయి కంటే అమ నాన్న లేరూ ఆ అన్న వదినయి ఓకే అన్నారట వీళ్ళు ఓకే అన్న అలేదు అన్నట్టు అన్నారు అందుకోసమే ఇక శారీ ఎవరు తె స్తారు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు తోటి వాళ్ళు ఏదో ఒకటి చీర తెచ్చిరు రావాలన్నా ఉద్దేశంతో
అంతే కావచ్చు
వచ్చిలా మరి వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న
తెలిదు మనకు మనం వెళ్ళలే కదా
అవునా వెళ్తే తెలిసేది బాగా జరిగిందా నా చెప్పుకుంటారు కదా
ఉ ఉ ఉ
ఉమ్మ్ నమ్మరా వాళ్ళ అమ్మ నాన్న రానందుకు ఇనప్ప అమ్మ నాన్న లేదు ఇక పెళ్ళి ఏదో ఉన్నట్ మ ఏదో పెళ్లి చేసుకోవలేదూ అన్నట్టు గుళ్ల్లో చేసుకున్నట్టున్నారు మొన్న గుల్లో చేసుకున్నారు ఈ రోజు ఇంటి దగ్గర డిన్నర్ పెట్టే
ఉహు
కలుసుకోవాలి ఎట్లాగో అమ్ములను నచ్చచెప్పి కలుసుకోవాలి
హూ
ఆ
అప్లో చేయకపోయావా
చేస్తా చేస్తా
హే చేసుకు చేసుకుంటే బాగుంటది కదా ఖళీగా ఉండడం ఎందుకు దేంట్లో ఒక దాంట్లో చేసుకుంటే కూడా కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటది మన పని చేసుకున్నామ టో ఉంటది మళ్ళ చేతికి మానక్ కావాల్సినంత అంటే మన అవసరాలు తిచ్చే అనేది మనీ కూడా వస్తాయి కదా
హ్మ్మ్
ఇంట్లో అడగాలంటే కష్టం ప్రతిదీ ఇంట్లో అడుగుతే బాగుండదు కదా వాళ్ళగూడ ఇబ్బంది
హమ్మ్మ్
ఇయ్యలేకపోతున్న అని వాళ్ళు బాధపడతారు నాకియ్యలేదు అని నేన్ మనం బాధపడతాం అట్లా యెల్లోస్తే కొంచెం టైం పాస్ అయితది కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటది అరే నేను సంపాయిస్తా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నా అవసరాలు నేను తీర్చుకుంటా
అవును
అన్న ఆలోచన ఉంటది మీ స్టడీ కూడా డిగ్రీ కంప్లీటెడ్ కదా
హ్మ్
తన్కి డిగ్రీ కంప్లీటెడ్ కదా మేబి
అయితే ఇందాకనే మార్టకి వెళ్ళొచ్చిన నేను వెళ్తే దాంట్లో అది ఇది ఏమంటారు దాన్ని ఏదో డిఫరెంట్గా ఉన్నది పిన్ని దాన్ని ఏదో నేమ్ అంటారు దాన్ని అది టేబుల్ లాగున్నది
మూడు సెలేడు మిస్ చేసావ్
ఫాల్డ్ చేస్కోవచ్చట మళ్ళీ పెట్టుకోవచ్చాట ఆ ఇంట్లో
టా తినేడిదా లేకుంటే ఏస్కుంటావ్ ఏమంటావ్ షోకేస్ ఈ బొమ్మనా లేకుంటే ఏంటి అది
టేబుల్ డైనింగ్ టేబుల్ లాగున్నది
ఓహోహోహో మడతా కుర్చీ టైప్లో ఉంటది అంటే మనము అవసరం ఉన్నపుడు ఏస్కోవాలి తర్వాత మడిచిపేట్ టి ఓక పక్కకు పెట్టుకోవచ్చు ప్స్ వేస్ట్ కాకుండా
సార మరి
ఆ సరే సరే సరే ఓకే